హ
ఆ నీకి కాస్మెటిక్స్ గురించి తెల్సా ఏమన్నా ఐడియా ఉందా?
ప్చ్ నేను నీకదే చెప్దాం అనుకున్నా ఇప్పుడే నేన్ మొన్ననే రీసెంట్ గా ఒక్ క సన్ స్క్రిన్ కొత్తగా ట్రై చేస్నా?
అవున్లేండి
చానా బాగా రిజల్ట్ వచ్చింది అసలు అది మాత్రం అట్లే అదే నీక్ చెప్దాం అనుకుంటా అన్నాన్
ఆ నాకి సన్ స్క్రీన్ నేను కూడా వాడుతున్నాను కానీ ఆ నాది కొంచెం రేట్ తక్కవే అన్మాట
ఊమ్ నేను ఇంతకు ముందు వేరే కంపెనీవి వాడతా ఉనింటి ఇప్పుడు వచ్చి ఉమ్ వేరేది మొన్న రీస్ సెంట్ గా కొత్తది ఏదో కొన్నానమాట ట్రై చేద్దాం అని అసలు ఇది ఎంత మంచిగ రిజల్ట్ తుందో మనం అదంతా అప్లై చేసుకున్నెంక కూడా అదేమి జిడ్డు జిడ్డు మొహం ఉండడము అట్లా ఏమి ఉండదు అది కాకుండా స్కిన్ స్కిన్ అది చర్మం కూడా మొత్తం అంతా స్మూత్ గా పోర్స్ అన్ని లేకుండా కవర్ అయిపోయి ఆ అట్లంతా ఉంది
ఉమ్మ్ మరి ఇంకా ఆ దానికి దాని దాని కాంబినేషన్ ఇంగ అంటే ఫేస్ వాష్ అవన్నీ అవి కూడా వాడాలి కదా అప్పుడే కదా మనకి బెట ర్ రిజల్ట్ వస్తది మరి నువ్వు అది కూడా వాడుతున్నావా
ఆ నేనేయితే జస్ట్ ఊరికే ఫేస్ వాష్ ఇప్పుడయితే సన్స్క్రీన్ను మామూలుగా మాయిచరైజర్ గా ఊరికే అలోవైరా జల్ వాడతా అంతే
ఉమ్ అది అది కూడా మన్
అది కూడా నైట్ మాత్రమే
ఉమ్మ్
ఇంక డే లో అయితే ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే
అవును
అది మంచి రిజల్ట్ ఇస్తంది ఇప్పుడు నేను వాడతానే సన్ స్క్రీన్ లో మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది దానికి మళ్ళీ సెప్ ప్రేట్ మనం మాయిశ్చరైజర్ బేస్ ఏయాల్సిన అవసరం ఉండదు
అవున
ఊమ్
మరి నేనీ ఆ ఒగ కాస్మెటిక్స్ని వాడటం చానా ఆ క్యాన్సరు అలాంటివి వస్తాయంటన్నారు అది కూడా నిజమేనా
ఉంటాయి కొన్ని స్కిన్ టైప్స్ కి వాళ్ళకి అంటే కొన్ని సెట్ అవ్వవు దాంట్లో వాడిన ప్రొడక్ట్స్ కానీ ఏమైనా కెమికల్స్ గానీ అవి స్కిన్ తో రియాక్ట్ అయినప్పుడు అట్లాంటివి ఏమైనా వస్తాయి స్కిన్ కి సంబంధించి డిసీజెస్ ఏమన్నొస్తాయ్
ఆ ఇలా నువ్వు వాడేటప్పుడు ఇట్లా కాస్మెటిక్ స్ వాడుతున్నావు కదా ఆ డాక్టర్ కన్సల్ట్ అయి అ నువ్వు అవన్నీ వాడు లేకపోతే క్యాన్సర్ ఇలా డిస్డి డిసీజస్ వస్తాయనమాట స్క్రాచెస్ వస్తాయి ఇట్ల మల్ల ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్లు వస్తాయి
అవును అవయితే ఉంటాయి నేను మామూలు గానే ఇంకా నా సెన్స్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అట్లా అంతా పోయి చూసుకుంటాను నేను ఏవి పడితే అవన్నీ వాడుకోకుండా
ఆ ఇవి చానా రేట్ ఎక్కువ ఎక్స్ పెన్సివ్ చానా ఎన్నో కొనాలంటే మీ మనం మాలాంటి మధ్య తరగతి పే ఆ ప్రజలు కొనలేము దాన్ని అలాంటివి
ఉమ్మ్ రేట్ ఉన్నా అది అంటే బేసిక్ కాబట్టి తక్కువల్లోనే అంత స్టార్టింగ్ ఉన్నాయింటే ఇంక అది ప్రోడక్ట్ కూడా అట్లే ఉంటుందండి కదా
ప్రోడక్ట్స్ కూడా అట్లే క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తారు వాళ్ళు కానీ చానా ఎక్స్ న్సివ్ కదా అయ్యేప్పటికి మాలాంటి మధ్య తరగతి వాళ్ళు కొన కొనాలంటే కొంచెం ఆ నిరాశిస్తారనమాట
ఉమ్మ్ అది కరెక్టే కానీ దానికి అంతకంటే ఇంక తక్కువ పెట్టలేరు వాళ్ళు
కానీ మంచి ప్రైస్్ తీసుకొని రావాలి వాళ్ళు మాకు అంటు మాకి సరిపోయే ఆ ప్రైజ్ లో మా చీప్ అండ్ బెస్ట్ అంటన్ ల అలా ఏమన్న కొత్తగా తీసుకొని వస్తే మాకు కూడ మంచిగా మేము అందరం వాడతా తాం కదా మధ్య తరగతి వాళ్ళు కూడ
ఆ వాడొచ్చు అది కరెక్టే అట్లాంటి ఏమైన ముందుకు వస్తాయి ఏమో ఇంకా చెప్పలేము ఇంక ఇవే కాకుండా చాల బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి కదా ఇంకా అవన్నీ పెట్టేవాళ్ళు
ఉమ్ నేను నేనైతే చెప్పగల చెప్పేది ఏమంటే ఆ సన్ స్క్రీన్ ఒక్కటి వాడొచ్చు ఆ అంటే ఆ దానికి ఒకటి ఖర్చు పెట్టి వాడుకోవచ్ చు అనే లేద మిగతా ఇటువన్నీ వాడాల్సిన అవసరం లేదని చెప్తాను నేను ఎందుకంటే ఇది సంస్ ఒక్కటే బాగా అ అంటే బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనమాట మిగతా దానికంటే
ఇది ఇప్పుడు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇవన్నీ అంటే జస్ట్ స్కిన్ కేర్ అంటారు అంతే కనీ మేకప్ అవి అంటే అవి మళ్ళీ సప్రేట్ వస్తాయి చాలా ఆ అవి గుడ్లు థింకింగ్స్ అనమాట అవి అంత
ఓకే ఓకే ఇప్పుడు మే కాస్ కాస్మటిక్స్ మీరు వాడుతా ఉంటారు కదా అ అంటే మేకప్ లో మేకప్ కోసము మరి అప్పుడు చెమట వస్తే అదంతా మేకప్ అంతా వచ్చి వెళ్ళిపోదా
అది రాదు అసలు అంటే ఒకవేళ అట్ల ఏమో అందుకనే దానికోసం మళ్ళీ లాస్ట్ లో సెట్టింగ్స్ ప్రేస్ అవన్నీ వాడతారన్మాట వాళ్ళు ఆ అంటే జరా నె నువ్వు మొత్తం ఇట్లా ఆ ఏదనా ఒక టిష్యూ తో రబ్ చేసినా అట్లే ఏం చేసినా కూడా అది ఆ అంత కలిసిపోవడం మిక్స్ అవ్వడం అట్లేం జరగదు అట్లాంటి ప్రోడక్ట్స్ కూడ వచ్చినయి ఇప్పుడు అంత అడ్వాన్స్డ్గా ఉన్నా
మరి లిప్స్టిక్ వాడుతంటారు కదా గర్ల్స్ మరి ఆ లిప్స్ట టిక్ అన్నం తినేటప్పుడు అంత లోపలికి వెళ్తుంది కదా మరి అట్ల ఏమన్నా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయ
అంటే చీప్ తక్కువగా ఉండి చీప్ బ్రాండ్స్ ఇంకా తక్కువ రేట్ ఉే అట్లాంటివి మన కొన్నారు అంటే అవి అట్ల జరుగుతాయి అన్నమాట ఇంకా అట్లా కాకుండ కొన్ని ఉంటాయి వాటర్ ప్రూఫ్ టచ్ ప్రూఫ్ అని ఉంటాయి అనమాట అవి అయితే ఏమేం నువ్వు తినేటప్పుడు నీ అట్లంతా ఏం లోపలి పోయ లేకపోతే నీకు అంటుకోవడం అట్ల అంతా ఉండవు సో అట్లాంటి వాడాల అనమాట అందుకే క్వాలిటీ ఉండాల
మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట ఇలా ఇలానే ఆ అంటే మా గర్ల్స్ లో ఫ్రెండ్ ఒకా ఉన్నది ఆ మా నాకు తెలిసిన పా బెస్ట్ ఫ్రెండ్ ఆమెకి ఏమైందంటే ఇలా లిప్స్టిక్ ఎక్కువ ని వేసుకొని మళ్ళా ఇలా మే చేయి కట్టుకోకుండా మ మేకప్ వేసుకొని చెయ్యి కడుక్కోకుండా అట్లే ఏదో తిన్నదంట దాని తినడంతో స్టమక్ లో ఏదో పెయి స్టమక్ పెయిన్ రావడము అలా ఏదో ఇన్ పాయిజన్ అయిందంట దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యిందన్నమాట ఈ డాక్ మళ్ళా డాక్టర్ ఆ డాక్టర్ కన్సల్ట్ అయ్యి అడిగి అడిగితే డాక్టర్ చెప్పాడు అనమాట ఇలా మీరు ఏదో ఫుడ్ లో ఏదో కెమికల్ తీసుకున్నారు కాబట్టి ఫుడ్ పాయిజన్ అయింది మీకు ఇప్పుడు ఆ చనా అంటే ఆ దాన్నేమంటారు స్టమక్ వాషే చేయాలా అని అలా చెప్పినాడంట దానికి ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టినార అనమాట
సి ఇప్పుడు ప్రోడక్ట్స్ మీదే ఉంటాయి అవి మీరు ఐస్ దగ్గర ఐస్ లో పల్ కి అప్లై చేయకూడదు నోస్ మౌత్ దగ్గర జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి అవి ఓన్లీ ఎక్స్టర్నల్ యూస్ అంటే బయటకు మాత్రమే లోపల అంత వర్క్ చేస్తాయి అని ఎవరుూ చెప్పారు కదా ప్రోడక్ట్స్ వాళ్ళంత దీనిగా దాని పైన అనే చెప్న్నారు అంటే బయట చర్మం కి మాత్రమే యూజ్ చేసుకోవాలని అట్లాటప్పుడు మనమే జాగ్రత్త పడుకోవాలి వాడు కోవాలా అది మనం చూసుకునేది
మా ఫ్రెండ్ అలాంటివన్నీ చూడదు అనమాట ఏమంటే అది దాని పర్పస్ ఏంది అనేదే చూస్తది పితే ఆ అలా చూడదు అన్నమాట దాని మీద ఈ అంతా డిస్క్రిప్షన్ అంత చ చదవడము ఏమి ఉండదు డైరెక్ట్ అప్లై చేసుకోవడమే దని పర్పస్ ఏమి అప్లై దాని చేసుకోవడమే అట్ల అనమాట
ఆ అది వాళ్ళ సొంత తప్పు కాబట్టి దానికి ఇంకా వాళ్ళు అనుభవించుకోవాల్సిందే ప్రోడక్ట్స్ వాళ్ళ తప్పేమి ఉండదు కదా వాళ్ళు నీట్ గా మెన్షన్ చేసినన్నారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా ఇంకా దాని వల్ల ఏమైనా నెగటివ్స్ ఉన్నా కూడా దాని మీద ఉంటాయి అవన్నీ చూసుకోవాలి మనం
అవును మరి అలా వాళ్ళ ఎందుకు ఏకూడదు అన్నమాట ఏంటి దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ అని ఏ యూస్ చేస్తారో అవన్నీ దాని యోక్క కాస్ట్ అయినా అవన్న ఉ కదా డేంజర్ అని అవన్నీ పెద్ద పెద్ద లీటర్స్ లో వేయొచ్చు కదా వాళ్ళ బ్రాండ్ లేబుల్ లేబుల్ మాత్రమే ఎందుకు పెద్ద వేస్తారు మిగతా ఆ ప్రికాషన్స్ కూడా ఎక్కువ వేయచ్చు కదా పెద్దగా
ఇప్పుడు ఒక మనం ఒక ప్రోడక్ట్ ఏమన్నా తీసుకుంటే అన్నాం లేకపోతే ఏదైనా ఒక వస్తు వస్తు తీసుకుంటాన్నాం అన్నప్పుడు మనం ఆ వస్తువు గురించి మొత్తం అంతా ఆ సమాచారం అంత తీసుకోయింటాము వెతికి పెట్టుకొని దాని తర్వాత అది కొనే పోతాం అట్లాంటప్పుడు అవన్నీ మనం మనం చూసుకోవాలా వాళ్ళకేమి వాళ్ళ వస్తువు అమ్ అమ్మేసుకొని అమ్మేళ వాళ్ళు అంతే ఆ వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలి అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుంది తప్పు ఇవంతా
ఉ
ఆ వేరే వాళ్ళ సేఫ్టీ గురించి అదంటే అది మన రెస్పాన్సిబిలిటీ
మా సొసైటీ అవేర్నెస్ కోసము దాని ఏమంటాం ఆ కాజునివి నోట్ నోట్ పాయింట్ అని ఉంటాయి కొన్ని దన్లకి అంటే ఎక్కడ యూష్ చేయాలా ఎక్కడ యూష్ చేయకూడదు ఆ అంటే చిల్డ్రన్ కి అవే బెట్టుకోవాలా ఆ అట్లా ఆ వాళ్ళకి రీచ్ లో పెట్టుకోగూడదు ఆ రన్ని ఉంటాయ్ గదా అది పెద్దగా జేయొచ్చు గదా ఆ యో మళ్ళ లేబుల్ మాత్రమే అంటే ఆ పెద్దగా మంచిగా కనపడేటట్టు చేసుకుంటారన్నమాట బిగ్ సైజ్ లో
ఆ అదంతా అంతే మార్కెటింగ్ స్కిల్స్ ఇప్పుడు అవన్నీ ఇంకా దాన్ని ఏం మార్చలేము అందరికి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు మనం సొంతంగా తెలియాలి అంతే మనం ఏం వాడాల్ల వాడే ముందే మన అవన్నీ చదవాలా ఎట్లా చూసుకోవాల అవన్నీ అదంతా వాళ్ళెం
అది గూడా నిజమే ఆ అవన్నీ ఇప్పుడు చానా వచ్చేసాయంట గూగుల్ లెన్స్ అవన్నీ వచ్చాయి దాంట్లో ఇస్తే మొత్తం దాని అడ్వాంటేజెస్ ఏమి డిస్ అడ్వాంటేజెస్ ఏమి అన్నీ అదే ఇస్తది కాబట్టి ఇలా గూడా యూజ్ చేసుకోవాలా
ఉమ్ ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా పెద్ద స్కామ్ లు ఏం జరుగుతున్నాయి అంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఐపోతాయి అన్నమాట
అవునవును ఫస్ట్ ప ఫస్ట్ పీస్ ఉంటాయి అన్నమాట
గం ఉమ్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ వల్లనే సగం సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఓ కానీ ప్రజం వీళ్ళంతా మామూలుగా దాన్ని వాడే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆ ఆ వస్తువు వాడడం వల్లనే ఇవన్నీ మాకు వచ్చినయి అనుకుంటారు కాని కాదు ఆ వస్తువు లాంటిది ఇంకోటి ఉంటుంది అది వాడి ఉంటరు వీళ్ళు
అవును అది గూడా ఎక్కువ అయిపోయినయ్ అంటే అందుకనే ఏ మెయిన్ ఆ కంపెనీ వెబ్సైట్ లో మాత్రం మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలా ఇలా లేదంటే ఎలాంటి ఆ సైడ్ వెబ్సైట్లలో పెట్టుకోవడం మంచిది గాదు ఎందుకంటే ఫేక్ ప్రొడక్ట్స్ వచ్చే వచ్చే అవకాశం చానా ఉంది అన్నమాట
ఉమ్
అవి ఫస్ట్ పీసు సెకండ్ పీసు అనే అట్లుంటాయి అన్నమాట అవి ఎక్కువ మార్కెట్ లో ట్రెండింగ్ అయితున్నయ్ అన్నమాట బాయ్